అ
ఆ బాగున్నారా అండి
బాగున్నా మండి ఇగ
ఉమ్ వాయిస్ ఎక్కడో స్లోగా వినిపిస్తాంది
ఏ
హలో
వినిపిస్తాందా అండి ఇప్పుడు
ఆ వినిపిస్తంది లోగా వినిపిస్తుంది ఎంత వాల్యూమ్ పెట్టుకున్న కానీ
ఓ బ్లూటూత్ ఏం లేదు మ మీరగర హెడ్సెట్
ఆ ఇప్పుడు బాగా వినిపిస్తంంది చెప్పండి హలో
హలో
మీరు బిజీ కాన్
భోన్ చేసారా అండి నేనేం బిజీగా లేనండి మీకు వాయిస్ రావట్లేదుంతే
ఆ అదే సర్వార్ చేయమ నా సరిగ్గా అందడం లేదు మేబి
ఓకే రీసెంట్గా మీరు ఉగాది సెలబ్రేషన్ చేసుకో ప్పన్నారు కదా
అవునును చేసుకున్నామండి
ఓకే అది
ఆ తెలుగు ఆ తెలుగు వారికి అప్పుడు నూతన సంవత్సర దినోత్ కొం తెలుగు వారికి న్యూ ఇయర్ ఉే అప్పుడు ఉగాది అంటే
ఓకే అదే ఎలా చేసుకున్నారో కొెం కొంచెం చెప్తారా అంటే ఏం చేస్తారు ఆ రోజు ఇలా ఉంటుంది ఏమేం చేస్తాము
హ చెప్తానుండి మామూలుగా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముందు రోజే
అ
దేవుడి పటాలన్నీ క్లీన్ చేస్తా ని ముందుగానే పెట్టుకుంటాము మామిడి తోరణాలు కట్టుకుంటాము వేపాకులు తెచ్చుకొని గుమ్మం గ తము అలా అంత ఇల్ అంత డెకరేట్ వేపాకు మామిడి ఆకులతో తోరణాలు కడతాను బయట గుమ్మం బయటా మామిడి మామిడికాయ తెచ్చుకుంటాము
అ
కొత్తగా పండే ధాన్య ఇవి అన్నీ తెచ్చుకుంటాం కొత్తగా పండేటివి ఏమంటే మామిడికాయ మామిడి పూత వేప పూలు బెల్లము చింతపండు ఇలాగా ఫస్ట్ వచ్చే ఇవి తెచ్చుకొని పెట్టుకుని ఉగాది పచారు చేసుకుంటాం మేము ఉగాదికి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో దండం పెట్టు కొనీ టెంపుల్ కి వెళ్ళి ఆ ఇకా ఏంటి
అజ వెజ్ నన్ వెజ్ అండి
ఆ అంటే గుడికిెళ్ళక ముందు వెజి లోనే ఉంటంది ంటాము టెంపుల్ క వెళ్ళసి వచ్చాక నాన్ వెజ్ చేసుకుంటాము
తినచ్చ ఆ రోజు నాన్ వెజ్ కూడా తినచూ
ఆ ఆ ఆ రోజు కూడా తింటాను
అంటే ఏజ
ఆ ఏ దేవుడుకా
ఆ
ఉగాది ఏ దేవుడికి సెలబ్రేట్ చేసుకుంటారనా
ఆ అవుం ఇప్పుడు మనం దీరలక్ష్మి అండి లక్ష్మీదేవికి పూజిస్తాము ఇ అవినాశ చవితి అండి వినాయ పూజిస్తాం అలా ఉగాారింది నా తెలిదనే
అంటే ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరము అది దేవుడికి ఏం పూజించము
చ అదే అ
ఆ ఇప్పుడు న్యూ ఇయర్ అలా దేవుడికి సెబ్రేట్
మ నరుద మం బఓ
నా చిన్నారి
ఏమ
బీసీగా ఉనాయి ఉనారు
మీరు బిజీగా ఉన్నారా
లేదండి నేను ఏం బిజీగలేను
ఆ ఏం లేదండి బాబుని మెచ్చుకు ఉన్నాను బాబు ఆడుతా ఉన్నాడు
ఉగాది రోజు బాబుతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాబుతో అంటే అంట్లో వర్క్ చేసుకుంటూ బాబ
యూ బోర్న్ బేబీ
కాబట్టి తింది చేసాము ఉగాది థమ్ చేసాము ఫొటోస్ తీసుకున్నాము టెంపుల్ క వెళ్ళసి వచ్చాము ఆ ఫోటోషూట్స్ తీసాము బాబు కొంచెం బాగా కోఆపరేట్ చేస్తా కోఆపరేట్ చేయడం లేదు కొంచెం పెత్తడ అయిపోయకి సెవంత్ మంతంత్ వచ్చింది ముందులాక కాపరాేజ
ఓకే ఓకే
హోం
ముందు ముందు తెలియదు కదండి ఏం చే
హా హహ
ఇంకేంటండి మీర ఎలా సెలబ్రేట్ చేసుకుం
ఏమైనా తీసుకుంటాడా లేకుంటే ఓన్లీ మిల్కా
ఆ లేదు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసాము
ఓకే సాలిడ్ ఫుడ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మిల్క్ తో పాటు
ఆ రగి జావా రైస్ పెడతాను బనానా ఆపిల్ ఈ రోజ అయితే వాటర్ మిలాన్ చను
ఓకే తీసుకు డైజెస్ట్ చేస్తున్నారు బాబు
తంది
హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా
ఆహా అలాగే ఏం లేదు
అఓ
ఇంకేంటియండి
మేమేం అంతగా సెలబ్రేషన్ చేసుకోమండి మాకు అంతగా తెలిదు ఐడియా లేదు జస్ట్ ఉగాది అంటే టెంపుల్ కళ్ళడం ఇంట్లో పూజ చేసుకుంటాం
ఉమ్
అదే మా అదే చెప్పారు కదా ఉగాది పచ్చడి చేసుకొని తింటాం అంతే ఇంకేం లేదండి అంతగా అంటే కొందరు ఎక్కువగా చెప్తారు కదా ఆ రోజు బట్టలు పెడతారంటారు పెద్దవాళ్ళకి సో అలా ఎమన్నా మీరు చేస్తారేమో అనేసి
ఆ లేదు మేము సంక్రాంతికే చేసుకుంటాము ఆ చేసుకుంటారు కొంతమంది కానీ మేమైతే సంక్రాంతికే చేసుకుంటాం
నాకి అలాగేమైనా చేస్తారేమో అనుకోని అడిగామండి
మేము నార్మల్ గానే ఉగాది సెలబ్ర్రిటీ చేసుకుంటాం లాగా సెలబ్రట్
ఉ
చెప్పండి
ఇష్టమైన ఫెస్టివల్ ఉగాదిన లేదా ఇంకేమన్నా ఉందా అండి
నాకు ఇష్టమైన ఫెస్టివల్ లు
అంటే ఒక మెమరీ లాంటిది ఈ ఉంటది కదా ఒక ఈ ఫెస్టివల్ అంటే నాకు ఇష్టము ఏదండి ఏది
నాకు అన్ని ఫెస్టివల్స్ నచ్చుతాయిండి అన్నిీ బాగా నచ్చుతాయి వినాయక చవితి వినాయక చవితి ఇంకా స్పెషల్ నచ్చుతుంది
ఓకే
వినాయక చవితికి ఇంటి దగ్గర బొమ్మను పెట్టి బాగా సెలబ్రేట్ చేస్ కుంటాం కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్
ఫోర్ ఫైవ్ డేస్ పెడతారా మీరు ఇంట్లో
ఇంట్లో కాదు ఇంటి దగ్గర ఏరియాలో అలా పెడత ఇంకా మా ఏరియా లో ఇంకా మేం అంతా పోయి సెలబ్రేట్ చేస్తా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి అంటే స్ట్రీట్ అంటే ఒక ఫైవ్ స్ట్రీట్స్ కలిపి ఒక ఏరియా ఉంటది కదా
ఉమ్
వన్ డేకి హ్మ్ మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైమ్ లో ప్రసాదాలు చేసుకొని వెళ్ళి పంచడం అందరూ వచ్చి చేయడం అలాగా మ్మ్ ఈవనింగ్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము
ఉమ్
సాంగ్స్ గేమ్స్ ప్లే చే దానికి ఏమన్నా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవడం అలాగా ఇంకా లాస్ట్ ఇంకా బొమ్మను ఎత్తేస్తాం అనేడం అనేటప్పుడు ఉట్టి కొడతాము నిమర్జనం చేసే రోజు
ఓకే వినాయక చవితిని ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ రోజు రు ఫుడ్ ఫుడ్ ఐటెమ్స్ అండి ఏమేమి చేస్తారు
ఫుడ్ ఐటమ్స్ అంటే ఆ ఒ ఒకక్కరుక్కొక్క ఐటమ్స్ చేసుకొని వస్తాము పొంగల్ ఒకరు పోల్సనా మా క గుగగల్ లో
ఇంట్లో మనం ఏమేం చేసుకోాలం
ఆ ఇంట్లో అన్ని చేసుకుంటాము సాంబార్ అన వెజ్ చేసుకుంటా కమ
ఓకే ఎక్కువగా అంటే మీకు ఇష్టమైన ఉంటుంది కదా ఫుడ్
ఆడులు ఇ కొడుములు ఇవన్నీ స్పెషల్ గా చేస్తారు వినాయక చవితికి లడ్డులు కుడుములు
న్నా ఉ
మీరండి మీకే ఫెస్టివల్ నచ్చుతుంది
నా ఫెస్టివల్ కోసం నా నాకు అన్ని ఫెస్టివల్ ఇష్టమేనండి అంటే
అ
ఓకే ఇష్టం ఇంట్లో చేసుకుంటాం
ఆ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కాకపోతే ఎక్కువగా వినాయక రోజుని బాగా ఫైవ్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూగా అలా చేస్తాం కాబట్టి అది ఎక్కువ మెమరబుల్ గా ఉంటుంది మాకు ఇంకా దీవళికి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అప్పుడు కూడా త్రీ డేస్ భోగి సంక్రాంతి కనుమా అప్పుడు అంతా కూడా ఫైవ్ డేస్ కంటిన్యూగా ఒక్కొక్క డే ఒక్కొక్క ఫెస్టివల్ కాబట్టి ఒక రోజు ఉ కైట్స్ రేస్తాము ఒక రోజు ఆవు పందాలక వెళ్తారు ఒక రోజు భోగి మంటలు వేసుకుంటాము అది కూడా స్పెషల్ గా ఉంటుంది అని బా సెలబ్రిటీ చేసుకుంటాం ఇంకా శివరాత్రికి నైట్ జాగరం చేస్తాము శివాలయంకి వెళ్తాము అక్కడ ప్రవచనాలు అంటే నైట్ అక్కడే కూడా ఉండి ప్రవచనాలు వినేసి వస్తాము కథలు వింటాము వరల వరలక్ష్మి వ్రతం కూడా బాగా సెలబ్రేట్ంటాము అన్నిీ సెలబ్రేట్ చేస్త
ఓకే మొత్తం మొత్తాన్ని చాలా థ్యాంక్స్ స మీ ఫెస్టివల్స్
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి